హలో
హలో
ఏం చేస్తున్నరండి.
ఏం చేస్తలేం అండి తిన్నరా
ఇంకా లేదండి వెళ్ళాలి.
అవునా లేద్ ఇం క వెళ్ళాలి
హుమ్ మా ఫ్రెండ్స్ ఇందాక డ్యూటీకి వెళ్ళొచ్చారా
ఆ అవును
హుమ్ పోలే
ఇంకా అండి
వేరే హుమ్
ఆ
హలో
హలో విన్ పిస్తుందా
ఆ వినిపడుస్తుంది ఇందాక మా అమ్మ కాల్ చేసింది ఇంగ లిఫ్ట్ చేయలా మరి మాట్లాడదాం అనేసేసి ఉన్నా
చేయక్ పోయే మరి కాల్ కూడా
చేస్తాను మీతో మీతో మాట్ నకా కాల్ చేస్తా మధ్యలో కట్ చేస్తే బాగుండదు కదా మీతో మాట్లాడుతున్నా కదా
ఆ అవును కదా తిన్నారా మరీ
ఏ లేదు వెళ్ళాలి ఇందాక మా ఫ్రెండ్స్ వచ్చారు డ్యూటీకి ఎళ్ళి
అవున
పనుకోయింది హెడేక్ అనేసేసి ఇంకో పాప వచ్చింది హు హుమ్ వెళ్దా ఎట్లా ఎయిట్ ఎయిథర్టీకి ఎళ్తాం
హుమ్ అవునా ఎయిట్ థర్టీ అవున్
ఎట్ కో ఎయిట్ థర్టీ కో వెళ్తాం ఇంకా అందరు కలుసుకుంటామా అక్క వాళ్ళు రూమ్ లో అక్క రూమ్ లో అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అంత కలుస్ కుంటము అంత పికిల్స్ పౌడ్రులు చింతొక్కు అవి ఉంటాయి కదా అన్నీ మిక్స్ చేసుకొని తింటాం కొంచెం మన్నా కడుపులో పోతున్నట్లు అవ్
చికెన్ కదా చికెన్ లా అవన్నీ మిక్స్ చేసుకొని తిన్ తింటారెంది
తినప్ప ఏడ
తిన్నార
తింటారంటే ఎపిచ్
అంటే వెన్నస్ ఎవరికైనా చికెన్ ఏ ఉంటది కదా సో మీ దగ్గర కూడా చికెనే ఉం
ఊ ఆ మా దంట్లో చేస్తారు సండే చేస్త సార్ సండే ఆఫ్టర్నూన్ వెన్చడే నైట్ ఆ ఏం బావుంటద్ కుంటందబ్బా నాకేం నచ్చదు
అవునా
మ్మ్
ఎందుకు
నాక ఎందుకో నచ్చదు చేసేది నేను ఇంట్లోనే తిన్నాను ఇంకబాబు అయితే నచ్చుతుంది లెగ్ పీసెస్ తింటాను కేఫ్సో అలా తింటాను ఈ చికెన్ ఎందుకో ఆ గ్రేవీ గ్రేవీగా తినాలంపిలేదు రే తినేది లేదు చికెన్ ఎగ్గయితే తింటాను ఇంకా మటన్ ఫిష్ నయి
ఆ అవునా
దాంట్లో ఫిష్ చేసినారు వెంచ్డే ఆ స్మెల్ ఏ పట్టదు నాకసల్కి నేను తిననుగున తినను అ అన్నతో నేను తినను
మీరు ఫిష్ తినరా
మ్మ్ హ్మ్
అవును
ఇంకా మా అన్న ఆ రోజు మా ఇంటికి ఇంటి నుంచి వచ్చింటె స్నాక్స్ తెచ్చినాడా మా అమ్మ పంపించిండే
మ్మ్
స్నాక్స్ ఫీజు ఇంక అట్లే వెళ్లి బయట తినేసి వస్తి నెగ్ దోస
మ్మ్ బాగుండే నా ఎగ్ దోసెన
ఒకటి ఏంది థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రెండు కలిసి సెవెంటీ వన్ ఫార్టీ అయిపాయ్ అతే అది తినలేని ఇక్కడ ఎట్ల ఒకటి తిందామనుకున్నా కానీ న అన్న వచ్చి రాడి బయటకి పోని తినవు కదా అని చెప్పి పిల్చుకోపోయా అన్నదే డబ్బుల్ బొక్క
ఆ ఏంకాదులే అప్పుడప్పుడు అట్లా చేయాలి ఇంకా అట్లా చేస్తే కాని మజార అతాయి
పెద్దమ్మ కొడుకు కదా వచ్చినప్పుడంత బిర్యానీ తెస్తాండు కోసం
అవునా తినేసేసార అయితే మీ ఫ్రెండ్స్ కి ఇస్తారా మిరే తింటారా
పిలు నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను వాళ్ళు వస్తే కొంచెంమన్నా తింటారు లేదంటే తినరు వాల్ బాయ్ నా కన్న వాళ్ళు లేకు తింటారు బయట నేను బయటకి పోను అన్నమాట ఇంస్టుట్ నుంచి వచ్చేదా లేట్ అయితుందా సెవన్ థర్టీ ఎయిట్ అవు తుంది ఇం బయటకి పోను వాళ్ళ మెట్రో సైడ్ యి కట్టి వర్క్ చేసేది తినేసోస్తరాళ్ ట్లే ఆదె తినేసోస్తారు నైంటీ నైన్ రుపీస్ బిర్యానీి ఇద్దరు కలిపి
అవునా మీ కూడా పార్సల్ తే చేయమని చెప్పాలా
ఏంది
బిర్యానీి
మరి నేను తినేసి వాళ్ళు చెప్పారు నాకు ఎక్కువ ఎప్పుడో రేర్కేస్తే తింటా బయట
అవునా అంటే ఎట్లాగో తిన్నారు కదా ఎంత చెప్పకి అను కొన్ని వదిలేస్తారు కావచ్చు
ఆ అంతే మరి ఏం పట్టించుకోను వాళ్ళని ఎక్కువ తింటున్నారా లేదాని పట్టించుకొను వాళ్ళు పట్టించుకోరు నైట్ పూటే కలుసుకుంటాం అందరం అం ంతే
ఉ ఎవరైనా అంతే ఉంటారు కదా
హు నేనే పిలుస్తా మళ్ళీ రాండి ఏసుకోండి పెటండి అని చెప్తా
హ
ఆ అంతే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా క్లాస్మేటే ఏ అమ్మాయి ఒక అమ్మాయి నా క్లాస్మేటే ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెడ్స్తో బయటక్ పోతుందంటే మా క్లాస్ ఫ్రెండ్స్ వస్తారా నిను ఎవరితో అంత కలిసి ఉండను ఎక్కువ ఆ పది దగ్గరికోస్ నా దగ్గరకిం ఎం రాారు నేనెం ఉండను కూడా ఆ పాప కి క్లోజ ఆ పాప్ పిలుచుకొని పోయి అపాపకి పెటించుకొని వస్తాది కాని ఆమే మాత్రం ఎవరుకిపెట్టదు
అవునా అయ్యొ
ఎమైతే అం ఆమె ఆ
ఏం కాదులే అంటున్న అప్పుడప్పుడు మాములె అవన్నీ
ఆ మాములే ఎంక వదిలేష్నా మమ్మ మా అబ్ ప్రశణ మేం కూడా స కామన్
ఉ అంతె
అందరినీ చూడాలి అన్ని అనుభవించాలి ఏ ఫుడ్ తెలుసా మాకు హాస్టల్లో
ఎందుకు బాగుండదా
అస్సల్ బాగోదు ఇకా కట్టల్ కేక్ ఏంజెస్ లిమిటెడ్ పెట్టేసినారమ్మా అన్లిమిటెడ్ కాదు ఫుడ్ ఇప్పుడు రెండె రెండుత టేషనర్ మార్నింగు అదైతే కస్ కస్క్ అంటంది
అవును
హ్మ్మ్ మీకేం చేసినారు మార్నింగ్
నింపి పి నా
హ
మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ ఇడ్లీ తిన నేను అస్సలు
ఎందుకు ఏం బానే ఉంటుంది కదా
హా
బానే ఉంటుంది తినొచ్చు కదా అంటి
ఆ నాకు అసలు అదిపోదు
ఊ హు
హ ఇడ్లీలో అమృతం వేసినా కాని నేను తిన కొన్ని కొన్ని ఐటమ్స్ ముట్టనంట
ఎందుకు బానే ఉంటుంది ఇడ్లి ఏమైన్నా పొంగల్ ఉప్మా అయితే నువ్వు ఇష్టపడకుండా ఉండడానికన్నా ఒక రీజన్ ఉంటుంది
మాకు ఇడ్లీ కూడా నచ్చదు తెలుసా నేను హాస్టల్సలో ఉన్నప్పుడు ఆ అంటే హాస్టల్ టైం కూడ చేనియకుండా వస్తున్నా ఫుడ్ పడక ఇంకా కొన్ని హోటల్సలో ఇడ్లీ ఇడ్లీ పేడతారు మకు ఇక్కడ బెన్నెస్ ే పెడుతున్నారు కానీ అక్కడ ఉన్నప్పుడు మండే పెడుతుండే మండే లంచ్ బాక్స్ వేస్ బగర్ రైస్ విత్ పొటాటో కర్రీ పెడతారు సూపర్ ఉంటవి సో న ఇ తినకపోతుండే సో రైస్ వేసుకొని తింటుండే పికిల్స్ ఉంటాయి ఇంకా ఇంకా బగార రైస్ అంటే ఇంకా వెజ్ బిర్యానీ టైప్ ఉంటది బాంటది. ఇంకా మసాలా అవి ఉంటాయి కర్రీస్ సో తింటే కడుపు నిండీ పో స్తది కదా
హూ
ఇన్గట్ల అయిపోతే
గట్లో కొంచుమన్నా తినాలి సమ్మారు కదా
ఊ అప్పట్లో అట్లదింటే మీది కొ చ్చినంగా ఇం కా వాళ్లు రైస్ పెట్ తనికీ ఏడు సరు మరట్ల అంటే టిఫిన్ అంటే టిఫిన్ తినాలా ఆంటీ టిఫిన్ అంటే టిఫిన్ తినాలి ఇంకా మళ్ళీ దానికి రైస్ తింటము అంటే అట్ల కుదరదు.
ఫాస్ట్ ఇచ్చడు ఆమె దాంట్లో జెప్పే హలో
హలో
మీ దాంట్లో చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉట్టున్నాయి ఎటట మా దాంట్లో కూడా అవనవును మా లాగే
ఊ హ ఉంటాయి ఇంకా భరించాలె ఏం చేస్తాం ఇంటి దగ్గర ఉండి చదుకుంట మంటే చదుకోను హాస్టల్ కి వస్తే ఇట్లాంటి బ
ఇది యె ఫుడ్డు చానా జేష్ తీసెస్ వస్తున్నాయి అబ్బ నాకగ్గరకి ఒచ్చినప్పటి నుంచి
లైఫ్ మొత్తం ఇష్యూస్తోనే ఉంది లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్
ఉహు అవున్లే మరి బయట ఫుడ్డే మానేసాను ఏమనా ఊ అవున్లే మరి ఫ్రూట్స్ ఏమనా స్నాక్స్ తెచ్చుకుంట తప్ప పానీపూరి గోబీ మంచూరి అవన్నీ లేవు ఇంకా బయట ఫుడ్ తినడమే రేరు తగ్గిచ్చసిన ఏ నాకు సెట్ అవ్వడం లేద్ అసలకి హెల్త్ బాగాలేకపోవడము స్టమక్ పిండడం అట్లా జరుగుతుందా తింటేని తగ్గించేసిన
ఒ అట్ల హెల్ద్ ఇష్యూస్ వస్తున్నాయా
ఊ
ఊ
కూర్చ ఏమో వన్ మంత్ పోయినంట హెల్త్ బాలేక ఇంకా ఇప్పుడు కూడా లేదంట ఒక పాప పాప వ చ్చింది రీసెంట్ గా
అవునా
ఊ
ఇప్పుడు ఓకేనా మరి అమ్మేకి
ఒ ఇప్పుడు బానే ఉంది ఒక అమ్మాయ్ ట్రాసర్ బెట్ తిస్కుంది ఏకంగ మా ఊరు సైడ్కి ఊ మన మన మా కోచింగ్ లోనే చదువుతాండ కోచింగ్ సెంటర్ లోనే
ఉ
వెళ్ళిపోయింది ఆ పిల్ల మా మా ఊరు సైడ్ ఈ ఇట్లాడిదే ఉంటే వెళ్ళిపోయింది అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయింది అమౌంట్ వేచరంట అమౌంట్ పెళ్లి చేసినారు ఎళ్లిప ఆ పిల్ల త్రీ థౌసండ్ ఎంతెంత అమౌంట్ నేను పే చేసి ఎల్లిపోయ ఇన్స్టి అంటే మా ఊర్ సైడ్ ఉంది కదా ఈ సి ఎం బ్రాంచ్ ఆ అక్కడ అయితారు
అట్లా జాయిన్ కానికి వస్తదా
ఆ
అట్లా జాయిన్ కానికి వస్తదా
ఆ అవుతది అవుతది
అవును
ఉ
ఏమో వాటి గురించి ఐడియా లేదు జాబ్ చేసినామా వచ్చినామా అన్నట్టుంట నేను
ఏదొ అక్కడ ఉండే రీజన్స్ వాయిస్ తీస్ ఫుల్లాఫ్ ప్రాబ్లమ్స్
ఆ అంతే గదా
అ ఇందక సారు గుడా క్లాస్ లో చెప్పిండు కదా ఒకటి ఎని టైమ్ ప్రబ్లాం వస్సుంటాయి అనేసేసి
ప్రాబ్లమ్స్ వస్తే ఫేసు చేయల ఫేస్ చేసే క్యాపబుల్ ఉంటే కాబట్టి ప్రాబ్లమ్స్ యుడువలే
ఏదో కో ఏదో ఇన్ షూట్ లో మా సార్ కాల్ చేసి ఏదో అమ్మ ప్రోగ్రాం కేళ్ళింటె అమ్మాయి అమ్మాయి కాల్రు అదే కాల్ గురించి ఏదో ప్రోగ్రామ్ లో సార్ హెల్ప్ అడుగుదామని అడిగినారంట సార్ ఒకడే టైం అడిగి ఓకే చెప్పాలా నో చెప్పాల అనిపిస్తది లాస్ట్కీ సార్ ఒకే చెప్ పిండంట సార్ తెళ్దంట అది ఏదో పాలిటి క్వశ్చన్ అంట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చెప్పానంట ఇగ కటైందంట
హయో
అ
బానే ఉన్నారు మీ వాళ్ళు ఫ్యాకల్టీ
ఆ
బానే ఉన్నారు మీ ఫ్యాకల్టీ
ఆ బానే ఉన్నా నవ్వి నవ్వి వెస్ట్ క్లాస్ లో బ్లడ్ గ్రూప్స్ బాగా నవ్విస్తాడు సారు
అవునా